హలో ఆ ఏం చేసు ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారండి
మాకు వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు
ఇప్పుడే అన్నం తినేసి వచ్చేసాం అనమాట మీరు తిన్నరాండి
ఆ తిన్నామండి
ఏం కూరండి
అది మాటనండి
మటన్ వావ్ ఇయ్యాల ఏం స్పెషల్ అండి మటన్ చేసుకున్నారు
సండే స్పెషల్ అండి
సండే స్పెషల్ కి మటన్ చేస్తున్నారంటే ఏదైనా పండగలు అయితే మీ ఇంట్లో ఎన్ని వంటలు ఉంటాయో అసలు ఊహించుకుంటేనే భయంమవుతుందండి
భయం అయితుందా ఊరిళ వస్తున్నాయండి
అదే కాదనండి
భయం అవుతుందా ఊరిల్లుస్తున్నాయా
నాకు తినబుద్ధి అవుతుంది అనమాట అందుకే ఇక కొంచెం కవర్ చేసుకున్నా అనమాట
అవునా హలో
ఆ చెప్పండి
మీర ఎవరైనా లవ్ చేశారండి
లవ్ ఆ చేసాండి నాకు చాలా ఇష్టం అండి కృష్ణుడు అంటే
ఆహా గాడ్ నీ లవ్ చేసారా
ఆ గాఢంగా ప్రేమించిన అనమాట దేవుడికి అంకితం ఇద్దాం అనుకుంటున్నాయి ఇంక కృష్ణుడు కృష్ణుడి మాయలో పడిపోతున్నా అండి రోజు రోజుకి
అవును కృష్ణుకి ఎక్కువ యాదవులు కదండి పూజలు చేసేది
అవునండి కానీ యాదవులు దేవుడినే పూజించాలని ఏం లేదండి మనుషులందరూ పూజించ్చండి ఆయనని
ఆ అవునండి నాకు కూడా చాలా ఇష్టం కృష్ణుడు అంటే మేము కృష్ణాష్టమి బాగా జరుపుకుంటామండి
గోపికలు ఉన్నా రాధ నేనే నండి
ఆ అవునండి
నాకైతే రాదంటే చాలా ఇష్టం మీకు మీకు క ఒక విషయం తెలుసా అండి రాధా వంద సంవత్సరాలు మర్చిపోతుది కృష్ణుడిని ఎందుకో తెలుసా రీజన్
ఆ తెలిదండి చెప్పండి
అతే ఇప్పుడు కృష్ణుడు ఉంటాడు కదాండి
హా
ఆయనకి ఒక భక్తి అతి అతి భక్తి ఒక ఆయన భక్తుడు ఉంటాన అనమాట భక్తికి ఇక్కడ ప్రేమకి గొడవ జరుగుతుంది అనమాట ఒక రోజు
ఆ
అయితే రాధ రాధకి షపిస్తాడన్నమాట ఆయన భక్ భక్తుడు మా భక్తుడు వంద సంవత్సరాలు మా కృష్ణయ్యని మర్చిపోవాలి మా కృష్ణుడిని నువ్వు మర్చిపోవాలి వచ్చే జన్మలా మళ్ళీ అప్పుడే గుర్తు వస్తుంది మీకు మళ్ళీ అని అని ఒక శాపం పెడతాడు అనమాట
ఓహో శాపం ఇస్తాడా
అ కానీ కృష్ణుడు మాత్రం నిమిషం నిమిషం కళ్ళలో నీళ్ళు కారుతూనే ఉంటాంది ఎందుకంటే అనే గుర్తుంది కద అండి రాధ ప్రేమ అనేది
ఆ అవునండి పాపం ఒక మనం ఇద్దరు ఇద్దరు గాఢంగా ప్రేమించుకు నవ్వీ ఒకళ్ళ మర్చిపోతే ఇంకొకళ్ళకి ఎంత బాధ ఉంటుందో తెలుసండి
ఆ ఆయన వంద సంవత్సరాలు ఎంత బాధపడతాడుో మీరు ఊహించుకుంటేనే వామ్మో
హ్మ్ అవునండి
కృష్ణుడు అందుకే అండి నాకు చాలా ఇష్టం అన్నమాట
ఆహా
ఆమెకి అన్ని విముక్తులు కల్పిస్తాడాన్నమాట ఆయన మామూలు మనుషులు లెక్క పుడతరు ఒక జన్మలా
హా
కి అన్ని ఆమెకి మోహం నించి విముక్తురాలిని చేస్తాడు అంటే కోపం లేకుండా విముక్తురా లు చేస అన్నీ కా అన్ని మంచిగా చేస్తాడనమాట దేవతకి ఎంత శక్తి ఉంటదో మామూలు మనిషికి కూడా అన్ అంత శక్తి వచ్చేలాగా కృష్ణుడు తయారు చేస్త ననమాట రాధని
అవునా అండి
కానీ రాధ మాత్రం వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుం టదండి ఈ జన్మలా
అవునండి మీరు మహాభారతం తెలుసా అండి మీకు
మహాభారతం తెల్వదు గానీ కృష్ణుడు సీరియల్ అయితే ఒక చోల పా ఆ చో వులా అవి పెట్టుకొని మరి క్లాస్ వినకుండా మరి ఇన్న ఇనేదాన్నీ అండి
అంత ఇష్టమా అండి మీకు
ఆ మీ నా మాటలు అర్థమయితేదా అర్థమయితేలేదా అండి మీ కు నాకు ఎంత ఇష్టము మహాభారతం తెలుసా అండి మీకు
ఆ కొంచెం కొంచెం సీరియల్ చుత్తనండీ ఆ సీరియల్నే అర్థం అవుతుంది అదోటి ఇదోటి మహాభారతం స్టార్టింగ్ గంగాదే ఆ
మా టీవీలో వస్తదండీ చూడండి
ఆ అవును గని గంగాదేవి వాళ్ళ తల్లి కదండి మహాభారతం స్టార్ట్ అయ్యే ముందు కౌరవుల పాండవుల తాత ఉన్నడు కదా ఆ తాత ఆ గంగాదేవి పుత్రుడు
ఆ
ఆయన తోని స్టార్ట్ అయితదండి ఈ మహాభారతం
అందులో కృష్ణుడు క్యారెక్టర్ ఉంటది కదా అండి
ఆ ఉంటదండి కృష్ణుడు అంతకు ముందే ఉంటాడు కదా అందులో కాక్పోతే గొడవ గావ డానికి రీజన్ ఇప్పుడు వాళ్ళ తాత కాంచే మొదలవుతుంది కదా కాండవో పాండవులు కౌరవులు కొట్టుకోవడానికి ఇప్పుడు మన మహాభారతం మనకి ఏమని చెప్తుందనంటే ఉ మన సొంత వారితో మనం వాళ్ళు వాళ్ళు మనతోని ఎలా ఉంటున్నారో మనం కూడా వాళ్ళతోని అలానే ఉండాలి
ఓ అవునా అండి
న్యాయం న్యాయం కోసం
ఈ క్ రోజు న్యాయానికి రోజులే లేవండి ఈ కాలంలా
అవునండి ఈ రోజు మనం అమాయకంగా న్యాయం తోటి ఉన్నం అనుకు మనల్ని ఎడ్డోళ్ళు అంటున్నారండి అంటే ఇది తప్పు ఇది చెయ్యకూడదు ఆ నేను చెప్పేది వినండి ఒకసారి ఇది త అప్పు ఇది చెయ్యకోడదు ఇలా ఇలా ఉండ కోడదు ఇలా చెయ్యకోడదు ఇలా ఇలా మాట్లాడకోడదు అని అంటే ఇది ఎక్కడది ఎడ్డీ రా అని అంటున్నారన్ డి ఈ మధ్య అసలు మస్తు బాధ అనిపిస్తుంది ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అని మనం మంచి మాటలు చెప్పినం మనం ఎడ్డోల్లం అయిపోయామండి
అవు అవునండి మాకు ఒక స్నేహితురాలు ఉంటదండి ఆమెని ఏ ఏం పని చెప్పినా చెయ్యదండి అసలు ఏ పో నాకెందు అని అంటది కానీ ఆమెకి ఒక రోజు తెలుస్తుదండి పైసలు విలువైనా ఇంకేదైనా
ఆమెకు తలనొప్పు బాగ్ ఉన్నట్టులుందండి
వాళ్ళకి బాగా ఎంత ఉన్నోళ్ళ అయినా కూడా పైసలు వాళ్ళకి చెట్లకేమైనా కాతయండి కావు కదా అండి కష్టపడంది
అవునండి
ఆమెకు కష్టం వీలువ తెలుస్తలేదండి కొంచెం ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి నేను చెప్తా ఆమెకు పోయి
కష్టం విలువ ఎవరికైనా తెలుస్తదండి ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి కానీ ఒ ఓపిక ఉండాలండి ఫస్ట్ ఆమెకు మాట్లాడే ఓపిక లేనట్టుంది అంటే పని చేసే ఓపిక కూడా అంటే ఉండొచ్చు కాకపోతే ఆమె పని చేయడం వల్ల చదువు కేమన్నా ఇబ్బంది అవుతుందని ఆలోచించుతుంది కావచ్చండి
ఆ అవును కావచ్చండి అంటే అట్లెం కాదం చదువుకునే టైమ్ లో చదువుకుంటాము మేము అలా ఏం లేదు దాని కేం ప్రాబ్లం కాదు కాకపోతే ఆమె స్ట్రెస్ ఫీల్ అయితుందండి
అవునండి స్ట్రెస్ ఫీల్ అయినా మంచిగాదండి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్
ఆ ఆమెకు అసలే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి తల నొపీ ప్పి లేస్తంటది కాళ్ళ నొప్పులు అంటది చేతుల నొప్పులు అంట
అవునండి మరి ఇవన్నీ ఉన్నంక్క ఇంకెందుకుండి ఆమెకి పని
అవునండి మీకు తెలుసా అండి ఒక విషయం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్టు హెల్త్ కార్డు ఒకటి ఉంటా దని
ఆ తెలుసండి లేబర్ కార్డ్ అంటాం మేము
మీరు ఏం కార్డు అంటారు
లేబర్ కార్డ్ అంటామండి
కానీ ఈ కాలంలో వంద మందికి కూడా వంద మందిలో కూడా ఇద్దరు ముగ్గురికే ఉందండి హెల్త్ కార్డ్ అనేది మీకు హెల్త్ కార్డ్ గురించి కనుక్కోండి నేను ఒక రోజు ఏమైందంటే మా ఒక ఫ్రెండ్ ఉంటది అనమాట ఆమె కన్న ఆపరేషన్ చేయించుకుంది రెండు లక్షల పాలసీ జీరో అయిపోయింది అన్నట్టు బిల్లు అంటే ఆమె హస్
ఆహా ఆ కార్డా అండి ఆ కార్డు తెలుస అండి బ్యాంక్ బ్యాలెన్స్ అని మనకు ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు ఆ కార్డు లో ఇన్వెస్ట్మెంట్ పెడతారండి ఒక కంపెనీ తరపున అలా మనం ఎంతనా కట్ మ్ వాడు కోవచ్చు వాడుకున్న తర్వాత మనం నెమ్మదిగా ఆ కార్డు లో డబ్బులు వేస్తూ ఉండాలి
ఆ కానీ నేను చేసినది ఇట్ట కాదండి నాకు తెలిసి నాకు తెలిసిన విధానం వేరే అనమాట అంటే మనం మన ఏజ్ బట్టి ఒక పైసలు కట్టాలన్నమాట వాళ్ళకి సంవత్సరం సంవ త్సరం ఒక వ ఒక నెల తర్వాత ఏమైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళు ఫ్రీ సారు అనమాట
ఆహా అట్లనా
ఆ మీకు దెలిసిన రూల్స్ వేరే అండి నాకు దెలిసినవి వేరే అండి
ఫ్రీ గోచ్చాయండి మీ ఫ్రెండ్కు
ఆ వచ్చినడి ఆమె అంటే వాళ్ళమ్ వాళ్ళ అమ్మకి ఆమె కలిపి పదహరు వేలు లెక్క ఒక ఐదు సంవత్సరాలు దాంక కట్టిరు వాళ్ళకి ఏం రోగాలు కాలే అన్నట్టు ఐదు సంవత్సరాలలా అయిన గాని కట్టిరండి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా తర్వాత ఏమైందంటే ఆమెకి కన్న ఆపరేషన్ చేయాలి మీరు ఇమీడియట్ గా అని అన్నారు అనమాట
ఆ
లక్షలు ఫ్రీగా అయినాయి ఆమె వాళ్ళ ఇంట్లో ఫుల్ కష్టాలలో ఉన్నారు వాళ్ళ
ఇంకా ఉందా నా అ కార్డు లో మనీ ఇంకా ఉందా ఇంకా మనీ ఉందా అండి ఆ కార్ట్లో
యాభై లక్షలు పాలసీ అండి వాళ్ళది అయితే ఎప్పుడు పోయినా మళ్ళా ఫ్రెష్ గానే వాడుకోవచ్చు అనమాట రోజు రెండు లక్షలు అయినాయి కదా మళీ ఒకవేళ నెస్ట్ యాక్సిడెట్ అయింది అను కొండి ఆమెకి మళ్ళీ నలభై లక్షలు వాడుకోవచ్చు ఆమెకి అంత గట్టింటండి వాళ్ళ నాన్న అసలు వాళ్ళ నాన్న చాలా గొప్పవాడండి
అవునండి అట్లా అందరికి తెలియవాల అండి ఎవ్వరు చెప్పరండి ఇట్లా అయినా ఈ మధ్య కూడా ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళు గిట్ల ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరు జాబ్ చేస్తారు వాళ్ళకి మా త్రమే ఇలాంటి పాలసీలు ఇలాంటి కార్డులను హెల్త్ కార్డులను వాళ్ళకే ప్రిపేర్ చేస్తు వాళ్ళకి ఎక్కువ తే చెప్తున్నారండి వాళ్ళతోనే కట్టించుకుంటారు వ్యవసాయం చేసేటళ్ళతోటి కూలి చేసేటతోని కట్టించుకుంటలేరండి
అవునండి అసలు నేను నేను ఈ విషయంలో అయితే వంద మం ది లా నేను అసలు ఒక హాస్పిటల్కి పోతే మాక్కడ పైసలు లేవ అనుకోండి మరి అప్పుడు ఎట్లాండి పరిస్థితి ఇప్పుడు నాకు ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ అయితే ఎలా అండి హెల్త్ కార్డు ఉంది అనుకోండి నాకు ఇంక ఏం కాదు
అవునండి మీరు చెప్పింది రైట్ ఏ గాని ఇప్పుడు ఊర్లో ఉంటారు కదా
ఆ వాళ్ళకి నేర్పియాలండి ఇలాంటి పాయింట్స్ అన్ని చె అందుకేనండి మీకు ఇప్పుడు ఒక పాయి యింట్ చెప్పినా కదా మీరు ఒకళ్ కి చెప్పండి అట్లా ఒకళ్కి వల్ల ఒకల్కి ఒకల్కి ఒకరి వల్ల ఊరందరికి పాకిపోతుది హెల్త్ కార్డ్ అ నేది ఒకటి తీసుకోవాలి ఇది తీసుకుంటే ఇలా జరుగుతాది ఆని తెలుస్తుంది కదా అం డి మీగుడా
అవునండి మా సైడ్ ఎట్లాంటుందినింటే ఒక లేబర్ కార్డ్ అని ఇస్తారంండి అందులో ప్రెగ్నెన్సీ వా ళ్ళకి ముప్పై వేలు వస్తాయి ఆ చిన్న మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమన్నా జ్వరం వచ్చిన ఏదనా ఆపరేషన్ అయినా మనం ఒక యాభై వేలు పెట్టుకుం టే ఆ ఆ కార్డు ఇంకో యాభై వేలు పెట్టుకుంటుంది లక్ష రూపాయల అయితే అలా సగం ఇస్తుందండి మనకి యాభై వేలు అయితే అందరు ఇరవై ఐదు వేలు ఫ్రీగా ఇస్తున్నారు అలాంటి కార్డు ఉందండి
ఆ కా ఈ కార్డు అలాంటి కార్ట్ కాదు గానీ నేను చెప్పినవి అయితే మీకు అర్ధం అయ్యే ఉంటదిగా అలాంటి కార్డు అనమాట నేను చేసేది అంటే మాకు తెలిసిన కార్డ్
హ్మ్
మా ఫ్రెండ్ కి అసలు ఆపదలు ఆదుకున్నాడుండి హెల్త్ కార్డోడు
అవునా అండి నేను చెప్తా త కంపల్సరీగా చెప్తాను ఎవరికైనా
ఆ ఇంకా వాళ్ళకి చేసుకుంటే ఇప్పుడు ఏమైతుందో మనకి కూడా తెలివదు గాని ఏదైనా జరిగితే వాళ్ళకి ఆ పరిస్థితి ఏందండి వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఎవరికైనా లక్షలు లక్షలు పెట్టాలంటే ఎవరు పెడతారు
రైట్ అండి మీరు చెప్పి నే ఇంకోరి చెప్తాను తప్పకుండా మీరు కూడా చెప్పండి నాకు చెప్పినట్టు చాలా మంది చెప్పండి మీరు ఒక ముగ్గురు చెప్తే నేను ఒక ముగ్గురు చెప్తే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్ తారు ఇంకో ముగ్గురు అలా అలా ఠాగూర్ సినిమాలో పాకినట్టు ఇది కూడా పా కుదండిది
అవునండి హెల్త్ కార్డ్ అనేది అం తా ఇంపార్టెంట్ అండి ఈ కాలంలో పైసలు ఉన్నా బంగారం ఉన్నా మనకు అవసరం లేదు కానీ హెల్త్ కార్డ్ ఉండాలండి
సరే అండి మరి ఉంటాను
హ్మ్ సరే అండి